హలో కెళ్ళలేదా
లే దండి ప్లాన్ చేసాం బట్ సమ్మర్ కదా అని రెక్స్ట్ మంత్ అట్లా చూద్దా మన్ కొన్ని ఓ టూ టూ మంత్స్ అయిపోయిన తర్వాత
అవునులే ఆ
మీరు కర్ణాట్ గ్గరలో ఎక్కడైనా టెంపుల్స్ కి వెళ్ళారా అండి
ఆ వెళ్ళామండి ఇక్కడ ఒకటి ఆ బెంగళూరులో టెక్కి గణేషా అని ఒక ఫేమస్ టెంపుల్ అండి అది అంటే నార్మల్ గా అందర్ రూ ఏం నమ్ముతారంటే అక్కడికి వెళ్లొస్తే జాబులు రానివారు కాని ఏమైనా ప్రమోషన్స్ రాకపోతే జాబుల్లో అట్లా ఏమైనా కష్టం ఉం టే ఆ టెంపుల్ కెళ్తారు ఎక్కువ.
ఏ టెంపుల్ అండి?
టెక్కీ గణేేషా అన్
ఓ ఎక్కడండి ఉండేది? ఆ
అది కోర్మంగ్లలో ఉంటుంది. అక్కడ అది ఎక్కువ నమ్ముతారు. జాబ్ రాకపోతే అక్కడికి వెళ్ళేసి వస్తే జాబ్ వస్తుందని.
ఆ మీరు వెళ్ళారా అండి అక్కడికి?
ఆ వెళ్ళినామండి నేను కూడా వెళ్ళాను. అందుకే నాకు అక్కడ ఒక నమ్మకం అంటే వచ్చింది అక్కడికి వెళ్ళసి వచ్చిన తర్వాతనే జాబ్ వచ్చింది.
అవునా
ఆ అందుకే అక్ క్కడ నాక్కూడా ఒక నమ్మకం అక్కడ పోయేసి వచ్చాక జాబ్ వచ్చింది తర్వాత వెళ్ళలేదు వెళ్ళాలని అనుకుంటున్నాం.
ఓక్కే అండి నాక్కూడా తెలిసిన వాళ్ళకి చెప్తానులేండి. మీరు కూడా చెప్పండి ఎందుకంటే మీక్ జరిగింది కదా
అవునవును ఆ చెప్ తను చెప్పాలి అందరిక తెలుసు ఆల్మోస్ట్ అందరికి తెలుసు అందరు నమ్ముతారు ఇక్కడ
అవును నాకు తెలీదండి ఇది
ఆ ఎప్పుడైనా వెళ్ళండి చానా ప్రశాంతంగా పెద్ద గుడి బాగుంటుంది
ఓ
ఆ మొన్ననే అర్నా చలం వెల్నము ఫ్రెండ్స్ తో అబ్బో సమి గిరిపదర్శన చేసే టైం క చానా కాళ్ళన్ని నొప్పిచ్చేసినాయి అబ్బా
మీరు పగలు చేశారా నైట్ చేసారండి గిరి ప్రదక్షిణ
నైటే నైటే అంటే పగులు చానా హీట్ ఎక్కువ ఉంటుంది కదా రోడ్డు అది తార్ రోడ్ డు తర్రోడ్ కాబట్టి ఇంక ఎక్కువ కాళ్ళు కాలిపోతాయి అందుకే ఇంకా నైటే మేమి ఇక్కడ ఇక్కడ నుంచే నైన్ ఈవినింగ్ సిక్స్కేమో బయలుదేరినాము అక్కడికి టువల్ ఫార్ ఇకి ఏమో రీచ్ అయ్యాము ఇంకా స్టార్ట్ చేసినాము నైట్ అయితేనే బాగుంటుంది గిరి ప్రదక్షిణ చేయడానికి
అవునులేండి
ఆ హీట్ ఉండదు కూల్గుంటుంది మళ్ళీ రోడ్ కూడా కాలదంత అదే డే టైమ్ లో పోత్ తే ఫుల్లర్ కాళ్ళన్నీ కాలిపోతాయి
ఎంతసేపు పట్టిందండి మీకి గిరిపదక్షిణ చేయడానికి
ఫైవ్ సిక్ ఆ సిక్స్ అవర్స్ ఏమో అయింది
సిక్స్ అవర్స్ అంటే మీరు నైట్ ఎంతకు స్టార్ట్ చేశారు
టువల్ థర్టీకి ఆ వన్ థర్టీకి స్టార్ట్ చేసినాం
మార్నింగ్ అంతా వెళ్ళారు అక్కడికి
ఆ మార్నింగు ఆ సిక్స్ థర్టీకి ఏమో అయి పోయింది ఇంగ తర్వాత ఇంకా ప్రెషప్ అయ్యేసి మళ్ళీ దర్శ్ ర్శనానికెల్లం
అ
అయినా చానా ప్రశాంత్
ఆ అక్కడెక్కడో ఒక చోట కూర్చున్ టే అన్ని లింగాలు కనిపిస్తాయి అంటారు
అవును ఆ కూర్చునేది కాదు కాని ఆ అవును అవును అక్కడ లోపల టెంపుల్ లోపల ఒక సర్కిల్ ఉంటుంది ఆ సర్కిల్ లో నిలబడితే నేను ఎప్పుడూ ట్రై చేయలేదు ఇప్పుడు టూ టైమ్స్ ఏమో వెళ్ళాను కానీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు అక్కడ నిలబడితే మొత్తం అంటే
అవునులే అండి ఎన్ని గోపురాలు కనిపిస్తాయండి
సెవెన్ ఏమో సెవెన్ గోపురార్లమో అవి కనిపిస్తాయి అంటారు గానీ నే ప్పుడు చూడలేదు
ఆ
మ్మ్ మీరు వెళ్ళరా అర్ణ చలం
లేదండి మొన్న శివరాత్రికి ప్లాన్ చేసాము బట్ అవ్వలేదు అక్కడికి వెళ్ళడానికి
అవునా ఆ శివరాత్రి ఆ టైమ్ లో కార్తీక మాసం మాఘమాసం సం ఆ టైమ్ లో అసలు గ్రీ ప్రదర్శన్ చేయడానికి కాని స్వామి దర్శన్ కానీ ఫుల్ రష్ ఉంట్
ఆ అందుకనే అండి క్యాన్సల్ చేసేసాం
ఆ నార్మల్ టైమ్ లోనే వెళ్ళండి అంటే ఇట్లా ఫెస్టివల్ ఆ టైమ్ లో వెళ్తే ఫుల్ రష్
అవునండి అందుకే వెళ్ళలేదు నెక్స్ట్ ఒక టూ మంత్స్ తర్వాత త ట్రై చేద్దామని ఊరికే ఉన్నాం
ఆ అంతే అంతే నార్మల్ టైమ్ లో వెళ్తేనే బాగుంటుంది మనం నార్మల్ గా అయితే కార్తీక మాసం మాఘ మాసం అనుకొని పోతాం కదా దా ఆ టైమ్ లో అసలు స్వామి దర్శనం కూడా సరిగ్గా అవ్వదు ఫుల్ రష్
అవునండి
మ్మ్ ఇంకేమండి సమ్మర్ కదా హాలిడేస్ వచ్చింటాయ్ అందరికి ఇంకేమి ఎక్కడికి వెళ్ళలేదా ట్రిప్స్ ప్లాన్ చేయలేదా
చేయాలండి నెక్స్ట్ మంత్ నుంచి చూడాలి ఇప్పుడు స ఏ క్కువ వేడి ఉంది కదా బయటికి వెళ్ళడానికి భయం వేస్తుంది.
అవునవును అది కరెక్టే ఎక్కడికి పోయినా కూడా ఫుల్ హీటు ఆ సలు ఉడక ఉడక
అవునండి
అరుణాచలం లో నైట్ కాబట్టి అంతేం అనిపించలే అసలు ప్రశాంతంగా దప జరిగిపోయింది కానీ కానీ లాస్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంది ఫుల్ కాలన్ని నొప్పి చేస్తున్నాయి అబ్బా హ్మ్
అయినా నైట్ టైమ్ కదా గిరి ప్రదక్షిణ చేయడం కొంచెం ప్రశాంతంగా పీస్ఫుల్ గా జరుగుతుంది లేండి
అవునవును నైట్ ఆ ఏదేమైనా చానా మంచి జరిగింది దర్శం ఇంకేమండి
చెప్పాలండి మీరు తిరుపతికి తిరుపతికి వెళ్ళారా అండి
ఆ తిరుపతికి వెళ్ళనాం తిరుపతి కూడా అంతే ఆ త్రీ టైమ్స్ ఏమో వెళ్ళాను తి ఆ తిరుపతి ఎప్పుడు మె మెట్లు మెట్లు ఎక్కుకొని వెళ్ళాం
ఆ
ఉమ్ తిరుపతి లాస్ట్ టైం లాస్ట్ టైం పోయినప్పుడల్లా ఒక సెవెన్ అవర్స్ ఎయిట్ అవర్స్ కంపార్ట్మెంట్ లోనే గుర్చిపెడుత
ఓ నేను తిరుపతికి వెళ్ళలేదండి ఇలా చాలా రష్ ఉంటుంది నాకు జర్నీ కి ప్రాబ్లం ఆయితుంది అనేసి వెళ్ళలేదు
అవునవును వెళ్ళండి చానా బాగుంటుంది ఆ అంటే స్టెప్ ఎక్కుకుంటూ వెళ్తే ఆ ఆనందమే వేర అసలు బాగుంట ఉంటుంది
ఓకే
ఆ బస్సు లో నార్మల్గా అందరు అంటే ఎవరైనా ముూసేవాళ్ళు అలా ఉంటే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చేతగాని వాళ్ళు బస్ సీల్ కి వెళ్తుంటారు నార్మల్గా అందరూ మేము నడవగలము అనుకునే వాళ్ళ అయితే ఆ స్టెప్స్ ఎక్కుకొని పోత్ నే అదే ఒక హ్యాపీనెస్ గా ఉంటుంది
అవునులేండి
స్టెప్స్ ఎక్కి ఎంత. తాలైపోయినా గూడా పైనక్ బోయ్ దేవుని దర్శనం జరిగితే అన్నీ మర్చిపోతాం.
అవునులేండి అందరూ అదే చెప్తూ ఉంటారు బట్. నాకు భయం వేస్తుంటుంది. ఇప్పుడు ఎలా అంటూ ఎలా ఉంటుందో ఎట్లా నడవాలో అనేది.
ఆ. ఇంకా వేసవి సెల్వల్ గాబట్టి ఇప్పుడు ఎప్పుడు నెక్స్ట్ మంత్ ట్వంటీ ఫోర్త్ నుంచి స్టార్టైతై అనుకుంటా గదా వేసవి సెలవులు.
ఆఆ ఏప్రిల్ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్. టు.
ఆ ఆ టైము ఇంకా ఆ టైమ్ లో ఆఫ్టర్ ట్వంటీఆ సా తర్వాత పోతే ఇంకా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు స్కూల్స్ హా కాలేజెస్ అందరికి సెలవులు ఇస్తారు. గదా.
ఫుల్ రష్ ఐపోతుంది.
ఆ ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఫుల్ రష్ ఈ స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు ఈ ఫ్యామిలీస్ వీళ్ళంతా ఇంక రాకరాక వచ్చింది. టర్ గదా హా అందరూ వాళ్ళ. అనే వాళ్ళే ఉంటారు ఎక్కడికి బోయిన.
అవునవును.
ఉమ్.
మీరు కర్ణాటకలో ఇంకా మంత్రాలయం టెంపుల్ అట్లా విజిట్ అయ్యారా ఎప్పుడైనా.
ఆ మంత్రాలయం గూడా ఫేమస్ టెంపుల్ అని అన్నారు గాని చానా మంది నేనెప్పుడు వెళ్ళలేదండి వెళ్ళాలి.
అవును అక్కడికి వెళ్తే చనా ప్రశాంతంగా ఉంటుందండి అది. ఎక్కడ లేని ప్రశాంతత అక్కడ ఉం. ఉంటుందంట అంటే అది స్వామి వారే చెప్పినది.
ఆ మంత్రాలయంలో ఏ స్వామి ఉంటారు.
రాఘవేంద్ర స్వా. భమి.
ఓకే. మీ కర్ణాటక నుంచి ఎంత డిస్టెన్సు.
ఓక్క అం. టే బెంగళూరు నుంచే త్రీ హండ్రెడ్ కిలోమీటర్ సంథింగ్ అవుతుంది అనుకుంటా అండి.
ఓకే.
విలేజెస్ నుండి.
ఆ ఆ.
అంటే సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ స్లీపర్ బస్సులో. వెళ్ళింటి మేమ్.
అవునులే బస్ ఐతే తొందరగా ఐపోతుంది. ఆ
అవును ట్రైన్ ఇట్ల అయితే కొంచెంగా ఎ ఎక్కువ టైం పడుతుంది
ఆ
స్లీపర్ బస్ బుక్ చేసేంటివి నైన్ నైట్ టెన్ నుంచి మార్నింగ్ సెవెన్ సిక్స్కము అక్కడికి రీచ్ అయ్యాము
అవును
ఎక్కడ లేని ప్రశాంతత అక్కడ ఉంటుందని స్వామి వారు చెప్పారంట
అవునవును షిరిడి వెళ్ళారా అండి మీరు
లేదండి ఎప్పుడూ వెళ్ళలేదు షిరిడికి
ఆ అక్కడ కూడా బావుంటుంది ఇప్పుడు సెలవులు కదా అందరూ ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా అందరూ స్టూడెంట్సే ఉంటారు
అవును అందరూ ఇప్పుడు వాళ్ళకి అంటే ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేయాలంటే వాళ్ళకి హాలిడేస్ వచ్చిన తర్వాతనే కదా అందరూ ప్లాన్ చేసుకుంటారు
అవునవును ఆ
టికెట్స్ కూడా ఆల్మోస్ట్ ఇప్పటి నుంచే బుక్ ఐపోతూ ఉంటాయి
నేను కూడా ఇప్పుడు పాండిచ్చెర్రి పోవాలనుకుంటున్నాము చూడాలి ఇప్పుడక్కడ ఎ ఎండలు ఎక్కువ ఉంటాయంట కదా అందుకే ఆలోచిస్తున్నాము
మీరు ఫ్యామిలీ మొత్తం వెళ్తారా లేదంటే ఫ్రెండ్స్ తో పాటు వెళ్తున్నారా
ఎక్కువ ఫ్రెండ్స్ తోనే అంటే ఫ్యామిలీ ఒక చోట మేం ఒక చోట ఉంటరు కాబట్టి ఫ్రెండ్స్ అయితే ఇక్కడే ఉంటరు కదా సో ఫ్రెండ్స్ తోనే ఎక్కువ వెళ్తుంటాం
అవునులేండి
ఆ ఇక్కడ కూడా ఒకటి అంటే హిల్స్ ఈ నంది హిల్స్ చనా బావుంటుందా ప్లేసు కానీ వింటర్ లో అంటే చలికాలంలో పోతేనే అక్కడ బావుంటుంది అసలు ఫుల్ కూలు ఆ మేఘాలు కిందికి వచ్చినట్టు కనిపిస్తాయి అసలు
అవునండి అవును మీరు విజిట్ అయ్యార అక్కడికి
లేదు లేదు వెళ్ళాలి అంటే ఇంకా ఆల్రెడీ వింటర్ లో ఆ సమ్ వింటర్ సీజన్ లో పోదాం అని అనుకున్నాము కానీ అప్పుడేదో కుదరక వెళ్ళలేదు ఇంకా సమ్మర్ వచ్చేసింది సమ్మర్ లో అంత చూడ్డానికి అక్కడేం ఉండదు
అవును అవును ఎందుకంటే అంత కనిపించదు ఏమి కనిపించదు మ్మ్ అది కూడా మార్ ని వింటర్ లో మార్నింగ్ లేదంటే ఈవినింగ్ అట్లయితే కొంచెం బాగా కనిపిస్తుంది
ఆ ఫుల్ మంచ మంచ అంతా కప్పు ఒప్పుకొనింటది అది బాగుంటుంది మేఘాలన్నీ కిందికి వచ్చినట్టు ఉంటుంది
అవునండి చిక్బలా ఊరుక వస్తే అక్కడ నుంచి ఇక్కడికి దగ్గర అవుతుంది అక్కడికి వెళ్తే ఈషా ఫౌండేషన్ కూడా విజిట్
ఆ మొన్ననే ఈశా ఫౌండషన్ కి వెల్ న చానా ప్రశాంతంగా ఉంది అసలు శివని శివయ్య విగ్రహం ముందు నుంచే ఎంత పెద్ద స్టాచ్యూ చానా ప్రశాంత్ తాంగుందాబ్బా
అవునండి మేము కూడా వెళ్ళామండి చ ప్లేస్ కూడా బాగా ఉంది
అవునవును ప్రశాంతంగా అడ అంటే అడ లాగా ఉంది ఎలాంటి పొల్యూషన్స్ సౌండ్ పొల్యూషన్స్ ఏం లేవు అసలు
చుట్టూ అంతా అడవి కొండలు చెట్లు అన్నీ ఉండయి మధ్యలో శివయ్యని చూస్తే ఆ ప్రశాంతత వేరు
ఆ సరే అండి
ఓకే అండి